ఏంది
ఆయండి ఎలా ఉన్నారు?
అన్నండి మీరు ఎలా ఉన్నారు?
ఆ నేను బావున్నానండి.
తిన్నారా అండి?
ఆ తిన్నానండి. మీరు తిన్నారా?
ఆమ్ ఏం తిన్నారు?
నేను రసం రైస్ తిన్నానండి. మా పేజీలు ఇవాళ రసం చేసారా రోటీ అండ్ శనగలు అ కూడా చేసారు. రసము, అన్నము, పెరుగు చేసి పెరుగుంది కానీ ఏమో నేను రసం అన్నం తిన్నానండి ఇంకా రో టి తినాలనిపించలేదు.
మీకు శనగలండి ఇష్టం లేదా అండి.
ఇష్టమే కానీ ఎందుకు అన్ ఈరోజు తినాలనిపించలేదు. అందుకని రసం బావుంటే స్మెల్ బాగా వచ్చింది రసం అందుకని రసము, అన్నం తిన్నానండి నేను.
ఓహో
అవునండి
ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు?
ఏం లేదండి చల్లగా ఉంటే క్లైమేట్ అలా పైకొచ్చాము.
ఓకే
మొత్తం చుట్టూర వ్యూ చూస్తున్నాం అన్నమాట బావుంటే
ఓకే మీకు అందాలు చూడ్డం అంటే ఇష్టం కదా అండి అయితే
అ చాలా ఇష్టమ అండి ఎలాంటి ప్రెషర్స్ అండ్ టెన్షన్స్ ఉన్నా కూడా ఇక్కడికి వస్తే వెళ్ళిపో అ వెళ్ళిపోతాయండి.
ఓకే మీరు నేచర నేచర్ లవరా
అవునండి
ఉహు
మీరండి మీకి ఇష్టం అలా ఉండడం
ఆహ నేను నాకి అన్ని ఇష్టం అండి అంటే నేను ఉమ్ ఆ అన్నాన్ని ఆ స్వాదిస్తనండి.
అవునా అండి
ఆమీన్ ఎలా అంటే నాకు ఇక్కడ ఏదైనా ఏ ఏదైనా ప్లేస్ నచ్చింది అనుకోండి. నేను దాన్ని చూస్తూనే ఉండిపోత త మాది అలాగే ఉండిపోతున్నా ఆ ఆప్లేస్ లోనే అ నేను నన్ను నేని ఊహించుకుంటాన అనమాట మాట ఆ ప్లేస్ లో అండ్ ఏ ఎవరైనా పర్సన్స్ కానీ ఏదన్ మంచి మంచిగా అనిపించినారు అనుకో వాళ్ళ చెప్తూనే ఉంటాం మీరు బావున్నారు, మీరు మంచిగా రెడీ అయ్యారు ట్రెడషన్ ఎలా ఉన్నారు? ఇలా మంచి మంచిగా నేను ఎక్కువగా కాంప్లిమెంట్స్ ఎక్కువ ఇ స్తానండి
అవునండి
ఉహు ఇంకేంటి విశేషాలు?
ఇంకేం లేవండి విశేషాలైతే మీరేమన్నా విశేషం ఉంటే చెప్పండి?
అవును ఇంకా ఏం విశేషాలు ఎక్కడికి వెళ్ళలేదా బయటికి?
ఎక్కడికి లేదండి ఎక్కడికి వెళ్ళలేదండి
మ్మ్ మూవీస్ కి ఎక్కడికి బయటకి కెళ్ళలేదా అండి
లేదండి వెళ్ళలేదండి మూవీస్ కి కూడా
ఉహు
ఉను
ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నిన్న యాక్చవలీ మ్యాచ్ విన్ అయింది కదా
అయ్యో చాలా బాగా అండి ఇక్కడ మేము ఉన్న చోట అయితే ఆ క్రాకర్స్ పేల్చారు మంచి గట్టిగా అరిచారు ఆ చాలా బాగా సెలబ్రేట్ చేసుకు కున్నా రాండి యాక్చవల్ గా లాస్ట్ ఇయర్ కూడా ఆర్ సి బి విన్ అయింది కదా అప్పుడు ఇంకా బాగుందండి అప్పుడు ఇంకా బాగుంది ఈ ఈ సారి నేనయితే ఈ ఎంజాయ్మెంట్ తక్కువ అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ తో పోలిస్తే
అంటే ఫస్ట్ టైమ్ అనేది ఎమోషన్ కదా అంటే ఫస్ట్ టైం ఎయిటీన్ ఇయర్ తర్వాత ఫస్ట్ టైమ్ కప్ కొట్టింది అనే ఎమోషన్ అది అండ్ అదే కక్కక్కకుండా ఆ ఆ విన్నింగ్ మూమెంట్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోకుండా ఫస్ట్ టైం చేసుకుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అది ఎమోషనల్ వేరే ఉంటుంది సెకండ్ టైం కి ఓ మిము లాస్ట్ టైం గెలిచాం కదా సేమ్ కదా అలా ఉండిపోతుంది ఉనా మేము ఉన్న చోట్లో కూడా చాలా మంది క్రాకర్స్ కల్చారు నేనైతే అసలు ఫుల్ హ్యాపీ అండి ఖుషీ ఖుషి అయిపోయినాను గట్టిగా అరిచాను ఇంకొక విషయం విషయం ఏంటంటే ఆ నేను వస్తున్నప్పుడు దారీ లో నేను నా ఫ్రెండ్ నడుచుకుంటూ వస్తు వస్తున్నామా మ్యాచ్ చూసుకుంటా ఫోన్ లో సాయి సుదర్శన్ వికెట్ పడిందని చెప్పేసి ఇద్దరం ఒకేసారి గట్టిగా అరిచాం అది కూడా ఎక్కడ తెలు సా రోడ్ లో నడుచుకుంటా వస్తున్నామా రోడ్ లో వికెట్ వికెట్ పడింది వికెట్ పడిందని తీరా చూస్తే అది నాట్ వికెట్ కానీ ఆ టైమ్ లో ఫుల్ అరిచేసాం రోడ్ లో
ఎవరు చూడలేదా అండి మిమ్ములను
ఎవరు చూడలేదా అంటే మా ఇంకా క్రికెట్ టైం కాదండి అందరు దీని అందరు ఫోన్ చూస్తు ఉంటారు అందరు అని అంటారు దగ్గర్లో గుళ్ళు గుడు గుడిలో ఎక్కువనా అందరూ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి జెర్సీలు వేసుకొని పోయి ముక్కుకోవాడలు అందరు ఫోన్ పెట్టుకొని చూడ్డం ఇదే అంతా ఎక్కువ ఉండా సో అందరికీ అలవాటు
అవున మీరు క్రికెట్ మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టమా అండి
చాలా చాలా ఇష్టం అండి నాకు క్రికెట్ అంటే అది ఇదే ఐపిఎల్ అనే కాదు ఏదైనా ఓవర్స్ అయినా టెస్ట్ లు అయినా నార్మల్ గా టీ ట్వంటీస్ అయినా అమ్మాయిలదేనా అబ్బాయిలదేనా అన్ని చూడాలని అనిపిస్తాది
అవునా అండి మీరు ఎప్పుడైనా స్పోర్ట్స్ కి ట్రై చేయలేదా అంటే నేను చూస్తానా అంటే మీరు స్పోర్ట్స్ ఏవి ట్రై చేయలేదా అని అడుగుతున్నా
స్పోర్ట్స్ కా అండి ఆ చేద్దాం అనుకున్నాను రోజు ప్రాక్టీస్ చేస్తు ఎండ ఎక్కకి వెళ్ళ్
అవునా అండి
అంటే ప్రాక్టీస్ చేస్తుంటిని ఇంకా ఓకే మన వల్ల కాదు మనకి స్టడీస్ ే మేలనుకోని ఇంగ స్టడీస్ కిట్ల వచ్చేసి ఈ సైడ్ కి లేకపోతే రోజు మార్నింగ్ వెళ్లడం తర్వాత మాక్ గ్రౌడ్ ఉంటుందన్నమాట
అవునులేండి
గ్రౌండ్ లో చుట్టూ అదే అండి గ్రౌండ్ లో చుట్టూ ఒక ట్వంటీ రౌండ్స్ వేయడం గ్రౌండ్ చుట్టూ తరువత్ త అ బ్ నేను ఎక్కువ బ్యాట్ టింగ్ ఇష్టపడుతాను ఫీల్డింగ్ ని బ్యాటింగ్ ఎక్కువ ఇష్టపడుతాన అన్నమాట
అవునులేండి
ఇలా చాలా ట్రై చేశాను బట్ మా పేరెంట్స్ వద్దులేమ్మ ఆడపిల్లలు కదా దెబ్బలు తగులుతున్నాయి నువ్వు పెయిన్ ని భరించలేవని చెప్పేసి వద్దన్నారు
అవునా అండి
అవునండి
అంతేలెండి కొందరు పాపం కదా అనిపిస్తది అందుకమ్మ నాన్న వద్దని చెప్తారు కానీ మనం ఏం అనుకుంటామొ ఆ ఇగ దెబ్బలు తగిలిన పర్లేదు ఆడుదాం దెబ్బలు తగిలినా పర్లేదు ఆడుదాము అనే ఉం ఉంటామండి మనం కానీ మన అమ్మ వాళ్ళు మనల్ని చాలా స్మూత్ గా చూసుకుంటారు కదా ఏమైనా తగిలితే ఏమన్నా అవ్ దెబ్బ తగిలితే ఎందుకు కూరుకనే రిస్క్ అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు
మ్ అంటే మనం మన డ్రీమ్ కదా ఒకసారి మన అవును కదా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటాం కానీ ఆ సాక్రిఫైస్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక చోట తన కిష్టమైన ప్యాషన్ ని సాక్రిఫైస్ చేసింటారు
అవునండి అవును అవునండి మీరు మీకు ఇష్టమైనది సాక్రిఫైస్ చేస్ స్తారంటే అది క్రికెటేనా అననండి
నిజమే నిజమే క్రికెటే నాకు క్రికెట్ లో ఉన్నంత ప్యాషన్ దేని మీద లేదు ఐ మీన్ ఓ ఒ ఆ కొంతమందికి ఉంటుంది కదా వన్ వంట చేయడము ప్యాషన్ ఆ తవాత సిం గింగ్ డ్యాన్సింగ్ యాక్టింగ్ ఇలా చాలా మందికి ఒకొక్క ప్యా షన్ ఉంటుంది ఏదిీ నాకు అంత అనిపించలేదు ఐ మీన్ నా లైఫ్ లో నేను ఎదైనా హ్యాపీగా ఉండాలనుకుంటే మూమెంట్ అది ఒక క్రికెట్ చూస్తున్నప్పుడు మాత్రమే నేను హ్యాపీగా ఉంటాను నా లైఫ్ లో
నండి
నా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నా చుట్టూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను బట్ అ నఫ్ నా ఫ్రెండ్స్ తో పాటు నేను క్రికెట్ చూడ్టడం ఎక్కువ ఇష్టపడుతాను అంటే ఏలా క్రికెట్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ తో చూడటడం ఇంకా ఇష్టం
అవునండి ఫ్రెండ్స్ తో చూస్తే ఆ ఎంాయ్మెంటే వేరూంటద్
ఆ మూమెంట్స్ ని క్యాప్చర్ చేసుకుంటాదన్నమాట ఈ టైమ్ లో మేము ఇలా అరిచం కదా ఇలా చేసాం కదా
మనం ఫ్యూచర్ లో చెప్పుకోడానికి కూడా బాగుంటది అనమాట వన్స్ ఒకసారి ఆర్సిబి విన్ అయినప్పుడు ఇలా ఫ్రెండ్ మంచ్ అందరం కలిసి ఆ రవడం క్రాకర్ పేల్చడం ఇలా చిల్లయం ఇలా కలిసి మ్యాచ్ చూసాము వికెట్స్ పడ్డాక ఇలా ఎంజాయ్ చేసేటోళ్ళం ట్టిగారిచేటోల్లం అన్నట్టు మనకి అప్పుడు ఇవన్నీ మెమోరీస్ లాగా మిగిలిపోతాయి మనకి
అవును లాస్ట్ టైమ్ ఆ నేను ఆర్సీబీ విన్నింగ్ అయినప్పుడు ఇంట్లో ఉంటిని అక్కడున్నవన్నీ ఇక్కడి ఫ్రెండ్స్ తో చెప్ప ఈ టైమ్ నేను ఆర్సీబీ కప్ కొట్టినప్పుడు బెంగళూరు లో ఉన్నాను ఈ ఎన్విరాన్మెట్ ఆ డబల్ టూ ఎన్విరాన్మెట్ కంపర్ చేసుకున్నప్పుడు మెమోరీస్ గా మిగిలిపోయాయి అవట్లే
అవునులేండి
ఉమ్ నీకు ఇది బెస్ట్ మూమెంట్ అండి మొత్తం ఐపీఎల్ సీజన్ లో ఐ మీన్ ఆ ఆర్సీబీ విన్నింగే కాక్కోకుడా మొత్తం
ఆర్సీబి విన్నింగ్ అంటే ఇంక్ కా ఐపిఎల్ లో అంటే నేను ఇప్పటి వరకు అంటే నేను మ్యాచెస్ అంతగా చూడానండి నేను బట్ నాకు సిఎస్కె అండ్ ఎస్ఆర్ హెచ్ అంటే చాలా ఇష్టం సిఎస్కే అంటే ధోని ధోని ఉన్నాడు కాబట్ టి ధోని ఉన్నాడని కాదు ధోని అంటే ఇష్టం బట్ సియస్ అంటే కూడా ఇష్టమే ఆ తర్వాత ఎస్ఆర్ హెచ్ ఎస్ సరేచ్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట బాగా చూస్తాను కానీ ఏస్సరెచ్ ఇంగా లాస్ట్ మినిట్ వరకు వచ్చి ఇంకా వెళ్ళి పోయింది అది కొంచెం బాదేసింది తర్వాత అదే ప్లే ఆఫ్స్ వరకు చింది తరువాత పోయింది సో పర్లేదు బెటర్లక్ నెక్స్ట్ టైం అనుకోవచ్చు ఇంకా తర్వాత తర్వాత ఇంకా ఆర్సిబి ఇప్పుడు ప్లే ఆఫ్స్ కు వచ్చేసింది కదా అండి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ తో కలిసి మా ఫ్రెండ్స్ కి సపోర్ట్ చేసి అద ఒక విన్నింగ్ మూమెంట్ లో నాకు కూడా అనిపించింది అనమాట
ఉమ్ ఓకే మన ఫేవరెట్ టీమ్ అని వెళ్లిపోయిన తర్వాత ఫ్రెండ్స్ టీమ్ కి సపోర్ట్ చేశార అనమాట
ఆ ఫ్రెండ్స్ టీమ్ కి సపోర్ట్ చేసానండి నేను అంతే కదండి ఇంకా టీం వెళ్ళిపోయిందని బాధ పడకుండా ఇంకొక టీమ్ ముందుకు వస్తుంది అది కూడా మన ఫ్రెండ్ ఫేవరెట్ టీమ్ మనం సపోర్ట్ చేయకపోతే ఎలా ఉంటదండి
మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి కూడా సేమ్ మీలాగ ఎస్సరెచ్ అంటే ఇష్టం అనమాట అంతేకాక్కకుండా మాకు కోసం ఆర్సీబీకి సపోర్ట్ చేస్తాననిందండి సడన్ గా ఉన్నట్టుండి గిల్ ఔట్నప్పుడు గీల్ల ఔట్ పోయాడా అయ్యో అనిందండి నాకు చాలా బాధేసింది సప్ పోర్ట్ చేస్తానని చెప్పేసి గిల్ నేనైతే ఫుల్ వెళ్ళిపోయా అవును గిల్లే అవుట్ అయిపోయాడు ఏంటి ఇప్పుడు అన్నట్ల చేశాను తెలుసా ద ఆ అమ్మాయి
అవున అండి
ఆ ఇప్పుడు అన్ని చెప్తే మరి
అవునా అండి సరేనండి
ఉమ్ సరే అండి మళ్ళీ కలుసాం బాయ్
బాయ
బాయ్ అండి బాయ్
బాగల
ఇదే దయ్యం